హలో హాయ్ అండి
హాయ్ండి
ఏం చేస్తున్నారు
ఏమి లేండి అట్లా కూర్చున్నా
ఊహూ
హ్మ్
వర్షం పడుతుందండి అక్కడ
ఇక్కడ వర్షం పొద్దున మార్నింగ్ పడిందంటా అండి మా అమ్మీ చెప్పింది ఇంతకు ముందు ఇప్పుడు ఆ ఇప్పుడు పడతలేదండి కూల్ గా ఉన్నది
సరే వాటర్ సౌండ్ వస్తుందిగా వర్షం పడుతుందేమో అనుకన్నా
వాటర్ సౌండ్ వస్తుందా ఇప్పుడు
ఆ అంటే వర్షం పడట్టు సౌండ్ వస్తుంది అయితే అడిగిన
ఆ లేదండి ఫ్యాన్ సౌండ్ అట్లా వస్తా
అవునా
ఆ
ఇంకా ఏంటండి
ఇంకా అటు అటు ఎట్లుందండి వెదర్ వర్షం కొడుతుందా
ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లైట్ గా పడ్డాయండి చినుకలు అంటే ఇట్లా మనం స్ప్రే కొడతాం కదా అట్లొచ్చింది
అవును
ఇంకా అండి
ఇంకా అండి ఎవరైనా కా మాట్లాడుతున్నారా అండి డిగ్రీ వాళ్ళు
ఎవ్వరు లేరండి టచ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ కూడా లేదు మా క్లాస్ బాయ్స్ కి ఇద్దరుని నా కాల్ చేశాను ఆ ఒకతనేమో బ్యాలెన్స్ అయిపోయింది అన్నాడు ఒకతనేమో ఫంక్షన్ లో బిజీ ఉన్నా పా రేపు చేస్తా క అన్నాడు మీరు తోడ పట్టుకుందా
ఆ నా కూడా గొంతు పట్టుకుంది త్రీ డేస్ అయితుంది ఆల్మోస్ట్ కోల్డ్ అయినప్పడి నుంచి
అసలు నేను కోల్డ్ ఐటమ్స్ ఏం తినలేదండి మొన్న అప్పుడెప్పుడో ఐస్ క్రీమ్ తిన్నా
అవునా
అలా తినడం కూడా పాపమని తెలుసా నాకైతే
అయ్యో
అంటే అసలు మేము అనుకోలేదండి ఎటైనా సడెన్ గా ఏరా కి వెళ్దాం రా అన్నది సరే అని వెళ్ళాము వెళ్ళాము దగ్గర బాగా దూరం వెళ్ళా అనమాట నియర్లీ టూ కిలోమీటర్స్ అనుకుంటా ఆ టూ కిలోమీటర్స్ నియర్లీ నడుచుకుంటూ వెళ్ళాం అంటే మా అడుది వెళ్ళాము మాకు ఏం అర్థం కాలే అక్కడ అంటే మేము రూమ్కి లాక్ వేసామండి
ఆ
లాకేసాం ఐస్ క్రీం తిన్నాం కప్స్ అక్కడపెట్టే పెట్టేసి వచ్చేసాం కీస్ మర్చిపోయాను
అయ్యో
వాడు అప్పుడే షాప్ క్లోజ్ చేస్తుండే ఇక మేము వచ్చామని ఆగాడు మా కోసం మేము ఇలా తినేసి బయటికి ఇలా బయటకి వచ్చాము వాడు అప్పుడు ఇక వేసుకొని వెళ్ళిపోయాడు లాక్
ఆ
అది సగం దూరం వచ్చాక తను అరే కీస్ అన్నది అరే ఆ నాలు నా దగ్గర లేవు అని నేను నీకు ఇచ్చిన కదా అంతే గుర్తొచ్చింది అబ్బా నేను ఐస్ క్రిమ్ తిన్న అక్కడ పెట్టేసా అని రిటర్న్కి వెళ్దామంటే ఇక వాడు షాప్ క్లోజ్ చేసేశాడు
ఆ
కాల్ చేస్తే ఎమో నంబర్ కలుస్తాలేదు మొన్న అంత పిచ్చోళమైన నిరు ఏమైతే పాపం ఆ తర్వాత లేదు కీసు ఇంకా తెచ్చుకోలే అక్కడేన్నాయి వాడి ఐస్క్రీమ్ పార్లర్ లోనే ఉన్నాయి ఆ తర్వాత ఏం చేసినా ఇప్పుడు నైట్ అంత ఎక్కడ స్పెండ్ చేయాలి రూమ్స్ ఎక్కడ ఖాళీగా ఉంటావు హాస్టల్ నుంచి ఒక ఓ చిన్నరాయి ఒక పెద్ద బండరాయి పట్టుకొచ్చామండి ఆప్పడుకి అంటే మేము రిటన్ వచ్చి ఆ ఇట్లా వచ్చి మళ్ళి రిటర్న్ వెళ్ళాం కీస్ త కోసాం షాప్ క్లోజ్ ఉండే హాస్టల్ కి వచ్చిన తర్వాత ట్వల్వ్ థర్టీ అయింది
ఓ
ట్వల్ థర్టీ అయితే ఆంట వాళ్ళు ఎవరు ఉంటారు కదా అంటే హాస్టల్ అనే కానీ చూసిండు అబ్బా అనుకున్నా మీద అనుకున్నాక అ బండరాయి ఎవరికి ఏవన్నా కొట్టి సమ్పుద్దాం అనుకున్నారా అ అయితే చెప్పిన లేదన్నా ఇట్లా లాంగ్ కీస్ ఉండి కీసు మర్చిపోయామంటే ఓకే చూడండి మరి అది వర్క్ అవుట్ కాకపోతే మనం పైన రూమ్స్ ఉన్నాయి అంటే ఒక్క టూ టూ బెడ్స్ ఖాళీ ఉన్నాయి అక్కడక్కడ అలా అడ్జస్ట్ట్ అయి పడుకోండి అన్నారు
ఆ
అయితే సరే అనేసి వేళ్తే ఇక్కడ రూమ్ లో ఒక బెడ్ అక్కడ రూమ్ లో ఒక బెడ్ ఉంది కానీ ఇక నేను నా ఫ్రెండ్ కంఫర్టబుల్ ఉంటాం అంటే వేరే వాళ్ళ రూమ్స్ తార్ అంత వేరువేరు పడుకోవాలంటే ఇంకా మేము ఏం చేస్తాం ఫస్ట్ అయితే పగల గొడదాం అనుకున్నాంమండి అప్పడకి ఇక రూమ్ వల మి రాబడతాను అంటే మా అమ గడి రూమ్ సౌండ్ ఇగా
ఆ ఆ
తీరాబడతుంటే ఇక ఎందుకు వచ్చినా గొడవలే అనేసి అయిపోయింది మళ్ళీ మిగేసింది మా ఫ్రెండ్ యూట్యూబ్ లో చేసింది వీడియో ఎట్లా ఓపన్ చేయాలి అని వాడేమో పినీస్ని పైన భాగం కటేసి రెండు ఇక వాల్గా వచ్చేటట్టు పెట్టి ఇట్ తీస్తాడు లాక్
ఓ ఆ
అది ట్రై చేసిన అది కూడా రాలేదు
అయ్యో ఉమ్
కాని పనిలే అనేసి ఒక బెడ్ ఉండే వరుడాలో ఇంకొక బెడ్రూమ్ నుంచి ఎక్కడైనా తెచ్చుకొని వేసుకొని పడుకున్నాం
అయ్యో అవునా
ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ హాస్టల్ అన్నయ్య వచ్చి ఇగ తాలం పగల కొట్టడంటా అలా మే లోపలకి వచేశాం ఇప్పుడు
తాలం పగల గొట్టిలా
ఆ పగలగొట్టిండు అయన మూడు దెబ్బలకి ఎమో పగిలిందంత
ఓ
ఆయన దగ్గర హ్యామర్ ఉండేయండి హ్యామర్ తో కొట్టాడు ఆయన
ఓకే ఓకే ఆ
గట్టిగ కొడితే మాది కూడా పగలేదు కాపోతే నేను ఏదంటే కింద సౌడ్ వస్తది మళ్ళీ ఆంటికి కోపడతది నైట్లో మీరు ఎక్కడ వెళ్ళారు ఎంటిదని ఆ మిమ్మల్ని మిస్ అండర్స్టాండ్ చేసుకుంటది కదా
అవునవునండి
ఆ అలా అనేసి ఎందుకు మళ్ళీ వీళ్ళు కంప్లీట్ ఇస్తే మళ్ళీ బా బాధ ఖాళీ చేయమన్న ఖాళీ చేయమంటది ఆమె ఎందుకు వచ్చిన గొడవ అనేసి
ఓకే ఆహా అంటే మీ రూమ్లా మీరు త్రీ మెంబెర్సే ఉంటరా అండి
ఆహా ఇద్దరమే అండి నేను నా ఫ్రెండ్
ఇద్దరే ఉంట్ర
ఆ ఇద్దరే అం
ఆ ఇద్దరు ఉంటే పర్లేదండి ఏటైన లాక్ చేసి వెళ్తే మరి కీసు అంటే ఇప్పుడు ఇద్దరు బయటికి వెళ్తే కీజ్ ఎట్లా అంటే తాళమేనికి ఎట్లా అండి
ఇద్దరం వెళ్తే అంటే తన తాలం ఎవరికైన ఇచ్చిసిపోతది కింద అంటీ వాళ్ళకి లేపోతే ఇద్దరలో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు తీసుకోనని అంటాం అంతే
అంతే నాన్
ఆ లేదు అది ఇంకంట ఇంకా అర్జెంట్ అంటే ఒక కాపీ నా దగ్గర ఉంటుంది ఒకటి తన దగ్గర ఉంటుంది
ఓకే ఓ
ఎక్స్ట్రా కీ ఉంటది కదా అండి కీస్ కి
ఆ ఆ
అలా ఒకటి నేను తీసుకుంట ఒకటి తను తీసుకుంటది
ఓ
ఉ
అవునండి అట్లా బెట్టర్ అంటే ఎప్పుడైనా సడన్ ల అందుబాటులో ఉంటాయి కదా అట్ల
అవును
తను కూడా అసలు లాకిస్ట్ కాదండి రూమ్ కి కానీ తనయి కొన్ని ఎక్స్పెన్సెస్ థింగ్స్ ఉన్నాయంట వాళ్ళ డాడీ గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చారంట అయితే అ రింగో బ బైటనే ఉంది ఏ ఎక్కడ పెట్టను అనేసి తన సంథింగ్ తన ప్లేస్ లో పెట్టుకుంది అన్నమాట కానీ మళ్ళీ పోతే ఎట్లా లేనప్పుడు అనేసి లాకేసింది ఉ అంత పెద్ద కష్టం ఇప్పుడు అవును అదే కదా అందుకే అ లాక్ ఇగ దరిద్రం అసల్ నిన్ అట్లెట్ల మర్చిపోయిన నాకుగుర్తుకొస్తలేదండి ఫోన్ చేతిలోనే ఉంది నాకు కూడా చే ఉండే అసలు ఎలా మర్చిపోయానో అనేసి ఏం అర్థమైతలేదు
అచొ పర్లేదండి మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోండి
అంటే చాలా దూరం అండి ఇప్పుడు అక్కడి దాక నడవాలి అదే చుస్తున్నా ఇప్పుడు వెళ్దామా లేదా అని
ఒ మీ ఫ్రెండ్ ఉందా అండి
ఉంది అండి
ఉందా అంటే మీకు ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళండి
ఆ అదే ఇగ తన కూడా కొంచెం వర్క్ లో ఉంది ఇప్పుడు ఇ ప్రాజెక్ట్ చేసుకుంటుంది ఫ్రీ అయితే ఇగ వెళ్దాం మరి ఎలాగో వెదర్ కూడా బాగుంది ఎండ కొడతలేదు
ఈవినింగ్కెల్లయితే బెటర్ ఉంటదండి
అంటే చ ఇప్పుడు వెళ్తే అయిపొద్ది కదా ఈవినింగ్ వర్క్ పెట్టుకుంటే మళ్ళీ అది ఇగ పెండింగే పడుతది మాకు
అవునవునండి కరెక్టే అండి
ఇంకా అండి
ఇంకా చెప్పాలండి మీరే
మరి మీకు ఇ మన స్కాలర్షిప్ ఇందులోకి ఏమేం ఏమేం అడిగారు డాక్యుమెంట్స్
స్కాలర్షిప్ కి ఇవి సిక్స్త్ సిక్స్ టు టెన్త్ బోన్ ఆఫ్ ఫైట్స్ ఎస్ఎస్సి మెమో ఇంటర్ మెమో అవి అన్ని ఆ అవి అంటే ఫస్ట్ ఇచ్చిన కాపీస్ అన్ని మళ్ళీ వన్ కాపీ ఇప్పుడు ఇవ్వడం అంటా అండి విత్ ప్రీవియస్ మేమో బోనఫైడ్ అంటే చీప్ ప్రీవియస్ మేమో అంటే మోన్న ఫస్ట్ టైమ్ మేమో వచ్చింది కదా
హు
ఆ మెమో జిరాక్స్ ఇంకా డిగ్రీ బ అది పీజీ బోనాఫైడ్ తో సహా ఇవన్నీ
మెమో అంటే గుర్తొచ్చింది మీకు రిజల్ట్ వెబ్సైటా లేకపోతే మెమోస్ వస్తాయా
వెబ్సైట్ వచ్చింది అండి మేమోస్ రాలె అంటే అట్లే ఏం చెప్పలే అండి
మాకు ఎందుకో అండి డైరెక్ట్ వాడు మేమోనే ఇచ్చిండు తెలుసా అసలు నాకైతే మస్తు కోపం వచ్చింది వెబ్సైట్ ఇస్తే ఎక్కడేక్కడ చెక్ చేసుకుంటాం మేము అంటే దగ్గర ఉంటాం ఉండం ఒకసారి కాలేజ్ కి మనము ఊర్లో ఉంటాం ఆ ఫ్రెండ్స్ ఎవరన్నా దేవాల అంటే అవైలబుల్ ఉంటే తీసుకొస్తారు లేని వాళ్ళు అయితే మా క్లాస్ మేట్స్ కి అడిగినండి గర్ల్స్ కి ఆ అడుగుతే వాళ్ళండి ఆ నేను పో అంటే వాళ్ళు టెస్ట్ తేస్తన్లే ఇప్పుడు వాళ్ళేమో తెచ్చుకుంటరు ఎవరిది వాళ్ళు నేను కుదర్లేదు అన్న నా దగ్గరే కరెంట్ లేదరా ఇ నాకేం తెలియ అన్నారు నాకు మస్తు కోపం వచ్చింది ఇది అర్థమయిపోయింది సరే అనేసి ఇద్దరు కడిగతే ఇద్దరు అట్లే అన్నారు
ఓ
ఆ తర్వాత నేను తెచ్చుకున్న టూ డేస్ కి మళ్ళీ మెసేజ్ పెట్టింది నాకు పెట్టాక ఎన్ని పాయింట్స్ రా అంటే చెప్పినా ఎప్పుడు తెచ్చుకున్నావు రా అంటే నా ఫ్రెండ్ ఏ పంపినలే అన్న ఫ్రెండ్ ఏ పంపనిస్తున్నారా అంటే ఇస్తున్నారు అంటే ఆ నువ్వు ఇప్పుడు వచ్చినవ అంటే ఇప్పుడు అచ్చినా రా సడన్గా వచ్చినా అసలు వద్దాం అనుకోలే అంటుంది మళ్ళీ
ఓహో
సడన్ గా వచ్చేటోళ్ళు హు తనకి సెవెన్ పాయింట్ ఎంతో వచ్చిందంట అండి నాకు తెలిసి ఎయిట్ పాయింట్స్ ఎవరికి రాలేదు అనుకుంటా క్లాస్ లో పేపర్ బాగా టఫ్ వచ్చిందండి అయినా
అవునవునండి ఇగ సిలబస్ చూతే అర్థమయిందండి మీది
అంటే నియర్లీ ఎయిట్ ఎయిట్ ఎవరకి రాలే కానీ నియర్లీ ఎయిట్ వచ్చింది వాళ్ళకంతే హు సెవెన్ పాయింట్ ఎయిట్ టీ అట్లా ఎయిట్ జీరో అట్లా వచ్చింది అనుకుంట అది లాస్ట్ అనుకుంటున్నా నాకు తెలిసి
హో
హు ఇప్పుడు ఎంటిదంటే కొంచెం సిలబస్ ఇగ నేను మంచిగా హైగా కోడదాం అనుకుంటున్నా
ఇప్పుడు కోట్టండి మీకు పక్కగా ఎయిట్లు వస్తాయండి
ఆ అసలు రావాలనీ లే రాకపోతే కష్టమే నాకు మా డాడిది అంటే పాస్ అవుతవు కదా చాల్లే ఎందుకు చేసుకుంటవు అంటరు నాకేమో అంటే సాటిస్ఫాక్షన్ రాదు మంచి స్కోర్ ఉంటునే మంచి దాంట్లోనే ఏమన్నా వర్క్ జెఅన్న కూడా వాడు ఈ సర్టిఫికేట్ చూసిస్తాడు మంచిగా
ఆహా
అలా జరిగింది
అవునండి కానీ ఇగ స్కోర్ మంచిగా చేయాలంటే ఇగ కష్టపడాలి కష్టపడాలి కష్టపడేంత ఉన్నది కాని టైం లేదు మనకి ఆ
మ్
ఆ టైం వల్లనే ఇగ మనం
అది నాకు మెటీరియల్స్ అనే చాలా ఇబ్బంది అవుతుందండి ఇప్పుడు చాట్ జిపిటికి అడుగుతన్నాన వాడు పాయింట్స్ చిన్న చిన్నగ ఇస్తండు హెడింగ్స్ ఎక్కువ ఇస్తండు అవన్నీ హెడింగ్సె ఎట్ల గుర్తు పెట్టుకుంటా చాల చాల బేస్తుంది మ్
నా ఒక యాప్ ఉంటాదండి క్లౌడి అని
ఆహా
అందులో ఆ అందులో అయితే పక్క అన్ మీరు ఎట్లా అడిగితే ట్లన్ మీరు క్వశ్చన మీరు సిలబస్ అక్కడ పెట్టండి సిలబస్ పె డి ఇన్ని మార్క్స్కి గిన్ని క్వశ్చన్సు ఇట్లా ఒకసారి ఒక అనలైజ్ చేసి ఇవ్వండ్ డి అని అడుగు అడుగు అడగండి అడిగితే అ
ప యాపేన
ఆ వాయిస్ కట్ అయితుందండి మంచిగా చెప్పండి
ఆ అది వెబ్సైటా యాప
యాప్ అండి డైరెక్ట్ యాప్ చాట్జిపిటి లెక్కనే ఇది కూడా యాప్ మస్ స్తాయ్ ఆన్సర్సు ఏంటే ఆ క్లియర్ పాయింట్ టు పాయింట్ క్లియర్ ఉంటే మీరు మీక అర్థం అయిపోతాయి సింపుల్ పాయింట్స్ ల
ఇది కూడా బాలే చాట్జిపిటి కూడా కానీ ఏంటిదంటే అవి ఫస్ట్ సెకండ్ క్లాస్ రాస్తారు కదా వన్ వర్డ్ ఆనర్సు అట్ల చిన్న చిన్నగ ఉన్నాయి మరి వన్ లైన్ అట్లా ఉన్నాయి
ఆ లేదండి ఈ మన క్లౌడే మీరు ఎట్లా అడిగుతే అట్లా ఇస్తదండి
అవునా అయితే ట్రై చెయాలండి థ్యాంక్యూ సో మచ్ నాకు ఒకసారి అంటే మీ దగ్గర ఉందండి యాపు
ఆ ఉందండి
దాని లోగో నాకు పెట్టారా అండి నేను చూసి ఇన్స్టాల్ చేసుకుంటా ఇప్పుడు
ఆ ఎస్ అండి పెడతా
ఓకే అండి మరి థ్యాంక్యూ సో మచ్ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు
ఓకే అండి
మ్ బాయ్ అండి